వస్తుందా అండి
వినిపిస్తుందండి నమస్తే
నమస్తే అండి బాగున్నారా
ఉ బాగున్న మీరు ఎలా ఉన్నారు
ఉ బాగున్నానండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ లేదండి ఇప్పుడే వంట అయింది వంట చేసి అలా కూర్చున్నా
ఉ ఏం వంట గి వంట చేసారు
అండి చుకుడుకాయ వేపుడు చేశాను ముద్దపప్పు ఆవకాయ అన్నం
అవునా ఉ హు చాలా రకాలు చేశారె ఈ రోజు
అవును శనివారం కదా అందుకు చేసేశాన్ అన్నమాట మీరేం వండుకున్నారు ఈ రోజు
ఈ రోజు నేను పొద్ ద్దున కొంచెం లేట్ గా లేసానండి వీకెండ్ కదా లెట్ కలెకి లేసేసి మ్యాగీ చేస్ కుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ పెట్టాను కర్రీ టమాటా చట్నీ ఏమైనా చేసుకుందామని ఆలోచిస్ స్తునాను
ఇంకేంటండి విశేషాలు పండక్కి పట్టు చీరలు ఏం కొనలేద ఈసారి
ఈసారి ఇంకేం కొంటామండి అంటే పెద్ద పండగ అయినా ఇప్పటికి మనం చీరలన్నీ ఎక్కడ కడతాము అంటే ఏదో ఫంక్షన్స్ లో కట్టడమే కానీ ఇప్పుడు తీసుకునే ఉన్నాయి బీర్వాలో అలంకరణకు పట్టనలాగా ఉంటది అందుకే ఆ పట్టు ఆ పట్టు చీరలు బదులేమన్నా డ్రెస్సెస్ అన్న తీస్ కుంటే ఆఫీస్లీరు
ఔనండి ఔనన్నట్టూ అడగడం మర్చిప్ ఎప్పుడైన్ ధర్మవరం పట్టు షీర్లు కొన్నారా మీరూ.
ఆ అప్పుడొక్సారి మా సిస్టర్ పెళ్ళికి ధర్మవరం పట్టు చీర్లే కొన్నామండీ.
ఒకే.
ఉ హు అవి చాలా అసలు బలే నేస్తారండి వాళ్ళు అనె సేది కూడా మనం చూస్తే అంటే నేను డైరెక్ట్గా ఏమీ చూడలేదు కానీ నేయడాలు వీడియోస్ లో చూసాను చాలా సార్లు ధర్మవరం పట్టు చీరల్
ఇంకొకటి ఏంటంటె మనం ఏమైన డిజైన్ ఇ చ్చి ఆర్డరిస్తే ఒక నెల ముందుకానే సేమ్ అలానే నెసిస్తారన్ టండి మర్లూ
ఔనా ఆహా.
జైన్ మాకిదే కావాలి మనకిక్కడ షాప్స్ లొ చూసుంటామండి అ అక్కడ స్టాక్ లేదు అని చెప్తారనుకో దాన్ని ఫోటో తీస్కొన్ వాళ్ళక్ పంపి చ్చి ఆడ్రిచ్చేస్తే అండి మనకదే రకంగ అదే డిజైన్లొ నేసి ఇస్తారన్ టండి వాళ్ళూ.
వావ్ వావ్ ఐనా అసలూ ఆ నేయడం కూడా ఎంత చక్కగా నేస్తారో అండి చ్ అది అదేమంటారు ఒక ఒక ఆట్ ట్లాగది ఒక ఆట్ ఫామేషన్ లాగ. అది అసలందర్కీ సాధ్యం కాదండి.
ఔనండీ.
వాళ్ళు చేత్తో నేయ్యాలి.
నెయ్యాలి ఎప్పుడైన చూసారండి ఎలా నేస్తారు ఏన్ టి అనీ.
ఆ చూసానండి యాక్చలి నేన్ వీడియోస్లొ చూసిందే డైరెక్ట్గ ఎప్పుడ్ చూడ్లేదు ఆ రెండు ర కాల్గా నేస్తారండీ ఒకటీ ఆ ఒకటి మంచం లాగుంటుంది.
ఊమ్ మేమూ ఒకసారీ తెన్త్ క్లాస్లొ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారండి అక్కడికి మాకొక లెసనొచ్చిందినమాట్ ట వీవింగ్ లెసనని సైన్స్ లొ ఎందుకంటే సిల్క్ వామ్స్తొ చేస్తారు దాన్నీ సిల్క్ వామ్స్ని పెంచి ఈ వాటిన్ తీస్కొని దాన్ రూపంలో థ్రెడ్స్న్ తయార్ చేసి అది ఎలా చేస్ మాకు రియల్లో రియాలిటీలో చూసామండి మేమక్కడికి వెళ్ళి ఒకరోజంత అక్కడే ఉన్నామన్నమాట.
ఔన
అ మగ్గమెలా నేేస్తారూ. వాళ్ళు సిల్క్ వామ్సనేవి ఒక ఫామ్ పెట్టేసారండి అక్కడ. కొన్ని వేల సిల్క్ వామ్సున్నాయ్ అక్కడైతే.
ఒహో.
ఊమ్.
అంటే వాటినెలా అండీ అదీ ఎలా ప ఎలా చేస్తార్ సిల్క్ వామ్స్ నుంచి సిల్క్స్ కి అంటె సిల్క్ క్లాత్కి.
క్లాత్ కాదండి సిల్క్ సిల్క్ వామ్ ను చీ అవి థ్రెడ్సనేవ్ తీస్తారంట.
ఓక్కే.
అ థ్రెడ్స్న్ తీసి అ థ్రెడ్ స్ని అలైన్ చేస్కొని వాళ్ళ్ చీరలూ చేస్తారంటండి మగ్గంతొ.
ఊమ్హూ ఓక్కే ఓక్కే అర్థమైంది అర్థమైంది.
వెళ్తూనే ఉంటాయండి వాళ్ళు చేసిది చూడాలి ఒకసారి మనము అమ్మో చాల కష్టమండి అది చేయడము
నిజమే నిజం
ఒక చీర నేయడానికి వాళ్ళక్ కీ వారం రోజులు ఇంకా మంచి చీరైతె పది రోజులు పడుతుందండి. ఒక చీర నెయ్యడానికి వాళ్ళకి అది కాకుండా అండి ఒక పెళ్లికూతురు చీర తీసుకున్నామనుకోండి ఎంతుంటుందండి కాస్టు. పదహైద్ వేల్ నుంచి స్టార్టవ్తుంద. యాభైవేలు లక్ష రూపాయల వరకూ ఉంటుంది అలాంటి లక్ష రూ పాయాలు యాభై వేలు చీర నెయడానికి ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది కప్ కష్టపడాలంటండి వాళ్ళు చెప్తున్నారు మీరు అంటారండి ఇంత రేట్ అ అంత రేట్ అని ఒక చీర నేయడానికి మాకు పది రోజులు పడుతుందండి అని వాళ్ళు చూపిస్తున్నారండి రియాలిటీ ఏంటి ఏం
నిజమే నిజమే అండి అంటే అ ఆనుకుంటాం కానీ చీరలు నేయడం అనేది అంత ఈజీ జీ టాస్క్ కాదండి అదొక అది అదేమన్నా ఏఐ జనరేటెడ్ మిషన్ కూడ కాదు ఏమైన మనం చెప్తే చేసిస్తుంది చేయాల్సిందే మనమే చే అది వాటినన్నింటిని జర పాలి అంచు చూసుకోవాలి లెంత్ లెంతు చూసుకోవాలి అవన్నీ చూసుకుని కరెక్ట్ గ అలైన్మెంట్ చేయాలి
హ్మ్
అది కొంచెం అదేమంటారు రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ చాన ఒక బ్యూటిఫుల్ టాస్క్ అండి అది
హ్మ్ అవునండి మనం కూడ ఒకసారి అ చేస చూడాలండిది చేస్ చేస్తేనే తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని అందుకే నేను ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ
అవునాండి
హ్మ్ వెళ్ళాలండి ఈ ఉగాది లోపు ఒక్క రోజు వెళ్ళేసి వస్తాను
పిలవండి నాకు కూడ చాలా అవ్ ఉత్సహంగ ఉంది దాని అంటే అది ఎలా చేస్తారు అసలు ఆ ఆసక్తి అనేది నాకు ఎప్పటికీ ఉంది
ఇంకొకటండి అక్కడ చీరలు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలండి
ఉహు ముందే నెయ్యాలంటే మనం ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలా ఉహ్మ్ ఉహ్మ్
అంటే మనం పెళ్లిళ్ళ సీజన్స్ వచ్చిన కష్టమండి దొరకడం ఒకసారి తెలుసా అక్కడ పెళ్ళిళ్ళ సీజన్ లో మనకు నచ్చినవి ఇవే కావాలంటే దొర కవండి మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట
మైసూర్ లో కూడా చాలా ఈ ఇట్లా నేయడాలు చీరులు ఉన్నాయంట కదండి మైసూర్ సిల్గ
కాంచీపురం పట్టుచీరలు అక్కడికి కూడ వెళ్ళాలండి ఒకసా రి మరి పట్టు చీరలు ఎక్కడెక్కడైతే నేస్తారో అన్నీ ఒకసారి వెళ్ళేసి వస్తే మనకు ఐడియా వస్తుందండి ఏంటేంటి అని
హ్మ్
ఇంకేంటండి విశేష
కలంకారి చీరను చూసారా అండి మీరు
నాకు భలే ఇష్టం అండి ఆ కలంకారి చీరలంటే దానికున్న పర్ఫెక్షనె వేరు
అంటే అవి చూడ్డానికి చాల సింపుల్ గా కనిపించినప్పటికీ అసలు ఎంత ఎలిగెంట్గ క్లాసీగ ఉంటాయంటే ఇంకొకటి ఏమంటే ఈ సమ్మర్ టైం కి అవి పోర్ఫెక్ట్ టండి చాల పాఫ్
శారీసే కాదండి ఈ మధ్య కలంకర డ్రెస్సెస్ కూడ చ్చేసినాయి తెలుస ఎంత వైరల్ అవుతున్నాయి
అవునవును మ
ఈ మధ్య సెలబ్రిటీస్ అందరు అవే వాడుతున్నారండి కలంకారి చీరలు కలంకారి డ్రస్సులు
హ్మ్ నిజమే
ఉహ్మ్ ఇంకేంటండి అయితే
చెప్పాలండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఈ మధ్య గోల్డ్ రేట్ పెరిగిపోయింది సిల్వర్ రేట్ పెరిగిపోయింది
ఎ కొండానికి ఉంద అసలు అన్ని ప్రైసెస్ ఉన్నాయి
ఆ అవును ఇప్పుడు సిల్వర్ కొనాలంటే క్ భయం ఏస్తుందండి
అయ్యో అసలు ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరల్ క్రితం వేరు ఇప్పుడు వేరండి అసలు ఇప్పుడ ఏమి కొనలేము ఇంకో ఒకటి ఏమంటే మనకి డిసడ్వాంటేజ్ ఈ సిల్వర్ వల్ల ను మీరు కొనేటప్పుడు ఎంత ప్రైస్ పడుతుందో దాంట్లో సగం ప్రైజ్ ఒస్తద్ అద్ అమ్మేటపుడు సగం కూడా ఒస్తుందో రాదో
హ్మ్
ఆప్ ఆ ఫీజని ఇ ఫీజని అసల్ సిల్వర్ చానా అంటే కొండం బానే ఉం టదండి కనీ మనం దాన్ని మరి ఆరేట్ కు అమ్మలేం కనీసం ఎటీ పెర్సెంట్ ఏటీ పర్సెట్ ప్రైసస్ కూడ అమ్మలేం
ఇంకొకటి ఏంటండి అండి మనము ఆం బంగారు వేసి ఇంకో బంగారు తీసుకోవడం వల్ల మానకు ఖర్చు పెరుగుతుంది రీమోడలింగ్ చేపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నండీ అదే బంగారు తీసుకెళ్తే రీమోడలింగ్ చే స్ కోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవార అవి పెద్ద పెద్దగ ఉంటాయి కద అవి మనకు నచ్చవ్ అనమాట అదె తీసుకెళ్లి ఒక నాలుగు తులాల్ ఉందనుకోండి ఒక లాంగ్ చైను దాన్ని రెండు తులాలు నల్ల పూసలదండ ఇలాంటివి చేపించుకుంటే మనకి వేసుకోడానిక్
బాగుంట నిజమే నిజమే నిజమే అండి అయి అగ్రీ అంటే మనకి డయల్ లీయూస్ కి కూడా పనికి వస్తాయి ఎక్కడికైనా ఏళ్ళినప్పుడు కూడా ఎలిగెంట్ గా కనిపిస్తాయి
అవునవునండి
హ్మ్ ఆ పెద్ద పెద్దవి ఎలాగో మనం వేసకోము
అవును
హ్మ్ అల
హ్మ్ ఇంకేంటైతే విశేషాలు
ఇంకేం లేదండి
భోజనం చేయాల భోజనం టైం కూడ అయిపోయింది ఈరోజు
అవునవునండి ఇంక చెయాలి నేను అదే రైస్ అయ్యింది అదే ఇప్పుడు టమాట చట్నీ ఏదన్న చేస్తాను చేసుకొని తినేస్తానండి
మ్ హ్ హ్ హ్
మీరు ఎలాగో వంట రెడీ చేసేసారు ఇంకా మీరు తిండం ఒకటే ట్
హ్మ్
సరే అండి మరి బోన్ చేసేయండి
అవునండి బోంచేసి ఫ్రీ ఉన్న టైమ్ లో ఎప్పుడైన కాని ఉగాది పండుగ రోజు లోపు అక్కడికి వెళ్లేేసి వస్తే బాగుంటుందండి పట్టు చీరల దగ్గరికి
ఆ వెళ్ళొద్దామండి వెళ్ళొద్దాం సరే
సరే అండి బాయ్ భోజనం చేసేయండి అయితే ఉమ్ ఓకే ఓకే ఓకే ఆ